ఉందా మేడం
ఆ వినిపిస్తుందండి బాగున్నరా అండి
మీద బాగున్నారా
ఆ బాగున్నావు ఈరోోజు ఏం చేశారు
రే రోజు నార్మల్ అండి మంచిగానే అయింది రోజు రోజు రోజంతా మంచిగా గడిచిపోయింది
రు మరి ఇంకేం చేసారు ఏదైనా మూవీ చూసారా మరి
ఆ అవును త్రీ డేస్ హాలిడేస్ వచ్చింది కదా
అవును మూవీ మూవీ చూసారా ఏమన్నా మూవీస్
బవతి మూవీ చుసను నిను క కాళీగా టైం దొరికింది ఆ
కూడా చూసానండి శతమానం బవతి మూవీ అందులో చాలా బాగా చేశారు కదా శర్వానందు అండ్ డ్ ఫ్యామిలీ బా కుటుంబ సభ్యులందర్ కలిసి చాలా చక్కగా తీసారు కదా సినిమా
మంచి
అవునండి వాళ్ళు అందరు కలిసి సంక్రాంతి పండుగ చేసుకోవడం ముగ్గులు వేసుకోవడం అలాగే ఇంకా ఇ లో వంటకాల్ చేసుకోవడం ఆ ఇవన్నీ చాలా చక్కగా తీస్ సారు ము వి నాకు చాలా హు బాగా నచ్చిందండి
అవును ఈ జ పిల్లలకి రేపు మన పిల్లలకైనా ఏ మూవీ చూయిించవచ్చు అంటే పేరెంట్స్ వాల్యూ తెలుస్తది అమ్మమ్మ తాతయ్యల విలువ తెలుస్తది ఆ
అవునండి ఈరో ఆ ఈ రోజ్ జుల్లలో మా పిల్లలు ఎక్కడెక్కడో విదేశాల చదువుకొని అక్కడనే ఉద్యోగాలు పొంది అక్కడనే ఉంటున్నారు కాబట్టి మన. పండగలు సాంప్రదాయాలు వీటి గురించి ఎక్కువగా అవగాహన లేదు కదా. ఆ సినిమాలో చాలా చక్కగా నీటుగా వివ వివరించారు నాకు అది బాగా నచ్చింది. మళ్ళీ కుటుంబం అమ్మ ఆమ్. అమ్మమ్మ తాతయ్య నాయినమ్మ తాతయ్య.
పన్నీర్ బాబా ఏ ఆహ్. అవునా ఆహ్. అస్సలకి ఎక్కువన్ని ఫ్యామిలీస్ లో పిన్ని బా అబ్బాయి ఉన్నా గాని వాళ్ళు ఎంట వీళ్ళు మా సొంత వాళ్ళు అని కూడా తెలుసుకోలేకపోతున్నారు. ఇలాగ జాబు రీత్యా బయటకి వెళ్ళిన ఉన్న వాళ్ళ పిల్లలు.
అవును విదేశాల్లో విదేశ. విదేశాల్లో అక్కడనే స్థిరపడిన వారికి. కి ఆహ్ అవగాహన పండగ మన మన పండగలు తెలుగు వారి. పండగలు మన సాంప్రదాయాలు వీటిపైన అవగాహన లేకుండా ఉ ఉంటుంది అక్కడి కల్చర్. అక్కడ్నే వాళ్ళు ఉండడం వల్ల. మన మన తెలుగు వాళ్ళకి ఇలాంటి పండగలు తెలుస్తలేవు. కానీ ఆ సినిమాలో వాళ్ళు చెప్ అదే విధంగా అందరు కలిసి చేసుకుంటే చాలా బాగుంది కదా అండి.
అవును ఎంత బిజీగా ఉన్నా కనీసం ఫెస్టివల్ టైమ్ లో అయినా అందరు కలుసుకొని ఒక చోటుండీ. మంచిగా ఫెస్టివల్ చేసుకోవాలి. అని చెప్పేసి చాలా మంచి కాన్సెప్ట్.
అవునండి వాళ్ళు సంక్రాంతి. ఇది మూడు రోజులు ఉంటాది కదా మనకి. మొదటి రోజు భోగి అని ఇంకోటి మకర సంక్రాంతి అని ఇంకోటి కనుమ అని ఆ మూడు రోజులు. వాళ్ళు చాలా చక్కగా చేసుకున్నారు సంక్రాంతి. ప్రతి రోజు కూడా వాళ్ళు ముగ్గులు వేసుకోవడం గొబ్బెమ్మలు పెట్టుకోవడం. మళ్ళీ ఇలా. పండుగలకి చాలా వంటలు.
హీరోయిన్ పుట్టిన దగ్గర నుంచి ఫారన్. లోనే పుడుతుంది కదా తను ముగ్గులేయటం అవేవి రావు. తను ఫస్ట్ టైం ఇండియా వచ్చి అందులో హీరోయిన్ అనుపమా ఉంది కదా. ముగ్గులు వేయడం అవన్నీ చూసి చ. చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అయితానం ఇంట్రెస్ట్ ఉంది నెక్స్ట్ ఫారెన్ కూడా వెళ్ళకుండా వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉండి ముగ్గులు వంటలు అన్ని నేర్చుకుంటా అని చెప్పడం.
అన్ని అవునండి అన్ని నేర్చుకుంది అలాగే. ఏ షేప్. హీరో ఉంటాడు కదా అతన్ని చాలా చదువుకున్నాడు కానీ మన ఊరును మన పల్ పల్లెను వదిలి వ వేరే దేశంలో వెళ్ళి స్థిరపడడం ఎందుకని ఇక్కడే అన్ని పనులు చేస్తూ చాలా చక్కగా ఉంట
తను అందులో మెకానికల్ ఇంజనీరింగ్ అనుకుంటాను కద ఇంజనీరింగ్ చేసినట్టుంటున్నాడు అదే ఏదన్నా పంప్ సెట్లు కానీ పొలాలు ఆయన బాలేకపోతే దాని వెళ్ళి ఫ్రీగా సర్వీస్ చేస్తా ఉంటాడు లేసి
అది చాలా గ్రేట్ కదండి మంచిగా ఫ్రీగా సర్వీస్ చేయడం పంట పొలాలను చూసుకుంటూ పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ ఈ మనకి పొలాలంటే కూడా సిటీలో ఉన్న వాళ్ళకి ది పట్టణాల్లో విదేశాల్లో ఉన్న వాళ్ళకి తెలియదు కదా వాళ్ళు అది అయినా బా చేశారు
మూవీలో చాలా అంతా మంచిగా చూపించారు
చాలా చక్కగా ఉన్నా ది ఆ మూవీకి మంచిగా పాటలు కూడా చాలా చక్కగా రాశారు ఆ మూవీకి మన తెలంగాణ నుంచి కూడా చాలా బహుమతులు వచ్చాయండి
ఓకే మంచి అవార్డ్స్ గెలుచుకు
అవునండి
రీసెంట్ మూవీస్ అన్నీ పిచ్చి పిచ్చలా ఉ ఉన్నాయి కానీ ఈ ఇది బావుంది ఆ నేను చూసిన మూవీస్ లో శతమానం భవతి చాలా బావుంది
మన పండగల గురించి మన సాంప్రదాయాల గురించి చాలా చక్కగా వివరించారు అలాగే సీతమ్మ వాకిట్లో సినిమా చెట్టు మూవీలో కూడా ఆ వాళ్ళు చాలా బాగా చూసారు మీరు ఆ సినిమా చూస్త
అవు నేను చూసానండి సీత పట్లా స మ చె బాగుంటుంది అందుల్లో సమంత క్యారెక్టర్ చాలా బాగుంటుంది
అవును అన్నదమ్ములు ఎలా కల్సి మెలిసి ఉండాలి వాళ్ళ ఎలాంటి పనులు చేసుకుంట ఉండాలి అది చాలా చక్కగా చేంజ్ చేసారు కదా అండి
అవునవును అన్నదమ్ముల బాండింగ్ మంచిగా చూయించారు వాళ్ళ అన్నకి కోపం ఎక్కువ ఉన్నా గాని తమ్ముడు
ఆ తమ్ముడు సర్దుకుపోవడం వల్ల ఇద్దరు అన్నదమ్ములు కలిసి చెల్లి వివాహం చేయడం అది చాలా బాగుంది కదండి అవును
కొబ్బరి చెట్లు మధ్యలో కదా వాళ్ళ చెల్లి పెళ్లి చేస్తారు కొబ్బరి కొబ్బరి తోటలో వాళ్ళ చెల్లి పెళ్లి కొబ్బరి తోటలో చేస్తారు కదా
అవునండి అన్ని చాలా బాగా చూసారండి కొన్ని సినిమాలు చాలా సాంగ్స్ ప్రధానంగా పద్ధతిగా
అసలు అందరికంటే ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ చాలా బాగుంది
అవునండి సరే అండి నేను మరి ఉంటున్నాను
కాదు కాదు ఒక్క నిమిషం మేడం హలో ఆ మీరు ఏం చేస్తుంటారు
మేము చదువుకుంటానండి అది చదువుకుంటున్నాను నేను కూడా ఉద్యోగాన్ని సంపాదించుకోవాలని దాని మీద ప్రయత్నం చేస్తున్నాను డిగ్రీ నేను ఈ మధ్య కాలంలోనే పాస్ అయ్యాను అవునండి ఇంకా నేను చదువుకుంటూ ఏదన్నా టైం దొరికినప్పుడు వాళ్ళ పద్ధతి గల మూవీస్ అంటే అంటే మన తెలుగు వారు సాంప్రదాయంగా ఉండే సినిమాలు చూస్తూంట ఆను
ఓకే క్యాంపు ఎగ్జామ్ ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతూనే ఇంకెప్పుడన్నా కొంచెం ఫ్రెష్ అవటానికి
టైం దొరికిన అవునండి మన మైండ్ కూడా రిలాక్స్ కావాలంటే అప్పుడప్పుడు మనము మూవీస్ సినిమా చూడాలి కదా నేను ఇలాంటి ఏ కొంచెం యూ పద్ధతి గల నాకు ఫ్యామిలీ పరంగా పండగల ప అనంగా ఉండే సినిమాలు అంటే చాలా ఇష్టం అలాంటి సినిమాలు చూస్తూ ఉంటాను నేను
మీరు తెలంగాణ నా అండి మాది ఏపి మాది ఏపి
ఓ సరేనండి ఇంకా ఇలాంటి సినిమాలు చూద్దామంటే ఉమ్ చాలా అప్ బాగుంటాయి ఇంకా మీరు ఏం ఇంకేమైనా సినిమాలు చూసారా నిన్న ఆదివారం కదా
ఆహా ఇక లేదు ఆ ఆ శతమానం భవతి చూడ్డానికే చాలా కష్టం కష్టపడ్డాను మా పాప ఆ షార్ట్స్ టీవీలో షార్ట్స్ పెట్టమని చెప్పింది అహహా షార్ట్స్ చూడం ఆ పిల్లలు తెలిసిందే కదా ఫోన్ కంటే టీవీ బెటర్ కదా అని చెప్పేసి నేను కొన్ని ఒక గంట అయినా
అవును అండి
ఆ హో
ఈ మధ్యకాలంలో అందరు ఫోన్స్ ఉ వాడుతున్నారు ఈ మధ్య కాలంలో అందరు ఫోన్స్ వాడుతున్నారు కానీ ఫోన్ పైన్ ఫోన్లో కంటే టీవీ అందరం కుటుంబ సభ్యులతో కలిసి చూడం అది చాలా ఆనందంగా ఉంటుంది మనం మన పిల్లలకు కూడా అదే నేర్పించితే యూ బాగుంటది కదా అండి
ఆ టీవ్ వీ అయినా సెవెన్ అవర్స్ అంత టైం కంటే ఎక్కువ చూడకూడదంట ఈ రోజులు సెలవు దొరికితే పిల్లలు ఆ ఎక్కువ టైం టీవీ తోనే స్పెండ్ చేస్తున్నారు ఫోన్లు లేదా టీవీలో
మనం కూడా ఆమ్ పిల్ పిల్లలకి అంటే కొంచెం మంచిగా మన ఫ్యామిలీతో ఎలా ఉండాలి అలాంటివి తిన్ మాలు చూపిస్తే ఇలా శతమానం భవతి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలు చూడడం వల్ల మన పిల్లల కూడా ప్రతి ఒక్కటి అవగాహన ఉంటాది కదా అలాంటి సినిమాలు చూపించడం చాలా బాగుంటాదండి
వాళ్లే చూస్తే నేర్చుకుంటారు అవును పిల్లలు అదే మనం ఏం చూస్తున్నాము మనం ఏం చేస్తున్నాము అనేది గూడా పిల్లలు అబ్జర్వ్ చేస్తారు
అవును ప్రతి ఒక్కటి మా మనం చెప్తేనే కదా వాళ్ళు విదేశాల్లో ఉండి వాళ్ళు స్థిరపన్న కానీ మన పండగల గురించి తెలు చెప్పు చెప్పాలండి ప్రతి ఒక్కటి చెప్తానే వాళ్ళకి తెలుస్తది కదా
అవునవును ఓకే మేడం ఓకే ఆ థ్యాంక్ యూ